హలో ఏం లేదు ఇంతసేపు ఇంటర్వ్యూ అయ్యుండే
చిరా
ఆ
ఫ్యాన్ ఫ్యాన్
ఫ్యాన్ సౌండ్ వస్తుందా
ఆ ఇ ఫ్యానేషరా అని అడుగుతున్నా.
నా ఫోన్ ఏందో ఆటోమేటిక్ గా వాల్యూమ్ తగ్గిపోతుంది అర్ధం కాట్లేదు ఏమైతుందో.
ఎంత నీ ఫోన్ కి
అర్ధంంగాట్లే
ఫోన్ ఎప్పుడు కొన్నావు అంటున్నా.
ఫోర్ ఇయర్స్ అవుతుందా! ఫోర్ ఇయర్స్ క త్రీ ఇయర్స్ అయిపోయింది.
ఆ హలో హలో
హలో ఏమైంది వినిపించట్లేదా త్రీ ఇయర్స్ అయిపోయింది అంటున్నా
నాది ఆరు సంవత్సరాలు సిక్స్ ఇయర్స్ అయితుంది నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో కొన్న నా ఫోన్ ని. ఉ అయి నాగాని వాడుతున్నా ఎట్టొచ్చిన. తెలుసా ఎన్నిసార్లు కింద పడ్డవి ఎన్నిసార్లు ఒకసారి డిస్ప్లే పోయిన ఫోను.
నా ఫోన్ ఇంతవరకు డిస్ప్లే పోవలేదు గానీ ఏమో అసలు వాల్యూమ్ బట్ట ఆట్ టోమేటిక్గా ఏదేదో అవుతుంది అర్థం కాట్లే
ఆ ఒక సారీ వాల్యూం జూపి చ్చుకోని మల్గంట.
చూడాలి ఒకసారి ఏమైందో అసలు అర్థం కాట్లే. చూపియ్యాలి ఒకసారి అవునా మాది ట్వంటీ త్రీయ ఏమో
నావ్ ఉంది అగు ఇరవై మూడు వేల్ పేట్ ఫోన్ కొన్నాను అయితే.
హ
నేను ఫోన్ లక్ కంత బేట్టన ర నాయనా. అస్సలు పెట్టాను నేను ఈడ ఇంకా ఇప్పుడు తినాలి ఇగ ఎయిట్ థర్టీకి అట్లా అన్నం తినాలి కరెంట్ పోయింది
ఎవరితో మాట్లాడుతనవ్ బాబయ్ తోనా
నీనేళ్లకు ఫోన్ మాట్లాడింది మా ఫ్రెండ్ తోటి ఏమంటారు మా ఈ కాల్ గురించి మాట్లాడతాడేమో అని కానీ ఆ అబ్బాయి బిజీ ఉండంట
ఆ
హు నేను మీ బాబాయ్కి కూడా ఫోన్ చేసినా కానీ ఎత్తలేదు
బిజీ ఉన్నారేమొ
ఏమొ మరి తెల్వదు మనకుండా
పోలేద్ ఇవ్వాళ సైడ్కి
పోయిర్రు పోయిర్రు
అ
పోద్ దుగాలే ఎడింట్కే సెవెన్ యయిట్
గప్పడి వరకు ఈవెనింగ్
ఇంగ అయితది సెవను, యైటు
ఉమ్.
ఉమ్... ఏవో సిసి రోడ్లంట మరాల్ల మీ ఊర్ సైడ్ నాక్కుడా తెలువదు రే ఏటో అవీ
ఉహూ
అవును మీ బాబాయ్ తోటంట నువ్వు మాట్లాడుతళ్లేవంట ఎందుకు
నేనెందుకు మాట్లడను, తనే మాట్లాడట్లే
ఆ ఒక్కటడిగినా కానించి ఇగ అలిగినవా
ఏఒకటి
ఆ నేను ఒక అదే నువ్వు నాకూ పాయే అదే జీన్స్ పాయాంట్లు పంపినావు చూడు నువు అయి పాయాంట్లు సీరియ ఏమంటారు కొనుక్కు ట్టేదంట నేను పంపిన నిన్నడిగిన్
ఆ అవును
ఆ మేబి ఆ రోజు ఆ మాట అన్న కానించి నాతోటి మాట్లాడతలేదని అన్నడు
నీకు మళ్ళీ చేస్తే నాకు చేయమని చెప్పు
అట్లా
అట్లా ఏం లేదు నాకు చేయమని నీకు చేస్తడు కదా ఇవాళ
ఆ
నాకు మళ్ళి చేయమని జెప్పు
చేయమని చెప్తాలే
ఉమ్
మరి అదేదో నువ్వే చెయ్యే తర్వాత్ కి
నేను జేసిన లిఫ్ట్ చేయలేడాయిననే
ప్పుడు
చేసినా లాస్ట్ వీక్ అంతకు ముందు అర్ అది అయిపోయిన తర్వాతనే చేసినా
అవునా
మ్
ఆహా
చెప్ప చ్చాయి మన ఒకసారి‌
ఏంచేస్తూ రు మి ఫ్రెండ్స్
ఏం లే ఇంటర్ ఇంతకు మా ఫ్రెండ్ అయిపోయుండే చాహ
మీరు అట్లా ఇంటర్వ్యూలు అటెండ్ అవుతారు మళ్ళీ సెలెక్ట్ అయ్యారా కాలేద అని చెప్పరా మీకు
తరు
మరి ఇంగా గన్నేరు ఇంకా కాలేదా
ఆడ వాడ్లు ఏం కాలేదు
ఆ హా ఇప్పుడు ఏఐ వల్ల అన్ని పోతున్నాయంటే ఇప్పుడు దానికి కు సంబంఇందేనా
ఆలే అవి య మాకము ఉండ విచ్చు
జాచ్ పోతున్నాయంటగా ఇప్పుడు ఏ కోర్సు తీసుకుంటాన అంట అల్లా
లే అవుట్స్ ఇక కామన్ ఎట్ల అయితే తెలివదు ఇ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి ఇప్పుడు అవసరం లేదంటే తీసేస్తారు ఎవరికి ఉండదు అగ్రిమెంట్ అయిపోతే కథం
మ్ హ మా వాలు బాధ కాజు మా తముని గురించి
ఏమ కధు ప్లేస్‌మెంట్లు వాస్టే వాళ్ళ మంచిదే కదా కాలేజ్
మంచిదే కాని వాళ్ళ ప్లేస్మెంట్స్ ఏం చూపియారు అనుకుంటా
అ నా లేకపోతే నెక్స్ట్మన అబ్రోడ్స్కి అట్లా ప్లాన్ చేయండి
ట మా మమ్మీ టెన్షన్ టెన్షన్ పడుతుంది ఇంత చదిపించి దాని వల్ల పోతున్నాయా అని
ఇప్పుడు రీసెంట్ గేమ్లు లాస్ట్ ఇయర్ బాగా పోయి ఉండే ఇప్పుడు అంతేం టాక్ లేదు ప్లేఅవుట్స్ అవుతున్నాయని చెప్పేసి
ఓ హా మా ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నారా
ఎవ క్రేజీ ఉండిగా
ఆ
ఆ కేల్స్ ఎరనర్ అవసరం లేదా ని అవ్వా
ఏంటిది
హెర్ కర్ల్ చేసుకోవడానికి ఒక చిన్నది ఏదనా తీసుకొని దాన్ని వేరు చేసి ఇ పెట్టొచు కర్రర్ అవసం
ఓ అ వీల్స్ మెట్స్ ఉల దా అ ఎప్పుడు అప్డేట్ వీడియోస్ అయ
వాళ్ళ ఇట్లతేనే ఇచ్చిన అనుకో మేము నిజంగానే ట్రై చేస్తాం అట్లాంటది
అ ఎప్పడు ఎప్పటి నుంచో వస్తున్నా అట్ట నువ్వు ఓతావా
ఎక్కాడికి
బ్యూటీ పార్లర్
ఆ నేనేం ఎల్లా
ఐబ్రోస్ హెయిర్ కటింగ్
నా హా అట్లాంటివి ఏం లే నేను హైబ్రోస్ ఏం చేసుకోను నాకు అసలు ఉండనే ఉండవు చేసుకోవాల్సి వచ్చిన నేనే చేసుకుంటా
ఓ అవునా
మ్మ్
అవునా అంటున్నా. మ్మ్ హు
చేసుకోను మ్యాక్ష్ ఎప్పుడైన చేసుకున్నా చేసుకోక త్రీ ఇయర్స్ అయితుంది.
ఆ హా హెయిరైతే కట్ జేయకు మళ్ళ పెరగదు, నేను అట్ల చేసే తిక్కల పని చేసినా. మా ఫ్రెండ్ కట్ జేసిందని నేను కట్ జేసిన
ఏం కట్ చేయించినవ్
లేదు ఇప్పుడు ఉత్తిగా మనం కూడ కట్ చేసుకుటం గా కింద
ఓకే ఓకే ఎక్స్ట్రాస్ ఒకటి కట్ చే స్ప్రిట్స్ ఒకటి కట్ చేపిస్తున్నవా
ఆ కింద మంచుగా అదే హెయిర్ కొం చెం రెడ్ గా అయితది కదా, ఆ ఇం గా కట్ చేపిచ్చిన అనమాట, మా ఫ్రెండ్ కట్ చేసిందిగా అని నేను కట్ చేసిన. ఇంగ అది ఉన్నది పోయింది. అట్ట ఇప్పుడు వెరుగు వెరుగు అంటే అది వెరుగుతలేదు.
ఇప్పడితే చాలు అసలున్నది.
మ్మ్ వాటర్ ప్రాబ్లం.
ఇంగ
మ్మ్
ఏదన ష్యూ టేసుకుటనాది ఆ పైనున్న టీ షర్ట్ ఏసుకో. అది పడుతది నీకు.
ఉన్నరు మీరు విన్నరా?
ఇంక తినలేదు.
ఏం ప్పుడు ఏం పెడుతరు మీకు ఈరోజు ఏం పెడుతరు?
చపాతీ, మిలిమేకర్ పెడుతరు అనుకుంట.
మ్మ్ హు మీ ఇంకో ఫ్రెండ్ వచ్చింద పెళ్ళి అన్నరు.
ఆ హా లేదు అయిపోలేదు ఇంక
మ్మ్ హు
అ లేదు వస్తదేమో! ట్వంటీ, ట్వంటీ ఫిఫ్త్ కి వస్తది.
ఓ
అవును.
ఇంక మరి అ ఆఁ
చెప్పాలి నువ్వే.
ఏం వండుకుంటురు ఏ లైటర్ సౌండ్ వస్తుంది.
లైటర్ కాదు, ఆధార్ కార్డు నా దగ్గర ఉంటే ఇట్లా చేయితో ఇట్లా అంటే సౌండ్ వస్తుంది.
ఆహా ఇది మీది పత్ తల పాక తోక ఒస్తున్నట్టుంది
కా అయిపోలేవ ఇంకా
లేదు లేదు సరే ఆగు అయి మల్ల చేస్తానాగు
సరే సరే బాయ్ బాయ్
ఆ